అల. షేక్ చాందిని.
పసుపులేటి హడిషిత.
ఆ చెప్పండి చాందిని గారు, ఏం చేస్తున్నారు.
మీ కాల్ కోసం, ఎదురు చూస్తూ ఉన్నా.
ఓహో మైగాట్.
ఊర్ మీద పడి తీరగడం అయిపోయిందా.
హైయిపోయిందండి. యాక్చువల్ గా అంటే ఎస్. సార్ షాప్.
ఆ పెట్టారు. తెలుసు, మొన్న మా ఓళ్ళు వెళ్ళారు. మీనాక్షి ఓచ్చిందంటగా. ఓపెనింగ్ కి. జూనియర్స్, జూనియర్స్ నీ పేరు పెట్టుకున్న ఒక మనిషి. ఇంక్ మా రూమ్ మేట్. ఇంకా క్రోషి చేసే, ఇంకొక్. కోమ్మాయి.
ఓకే ఓకే.
హుమ్మ్. వాళ్ళు వెళ్ళినప్పుడు, అర్యానా గ్లోరీ యాంకరింగ్ చేస్తూ ఉందంట.
ఓ బిగ్ బాస్ అర్యానానా.
ఎస్ దట్ గర్ల్. తర్వాత మీనాక్షి ఓచ్చిందాంట. నిన్న నే . భోజనం అప్పుడు డిస్కషన్. మీనాక్షి అక్కడ సారి గట్టుకోచ్చింద, ఇక్కడ్ ఓచ్చాక సారీ .
ఆ.
ఉహుమ్.
ఓకే. ఏ తెలుస్నా కేజీ చీరా, ఫైవ్ హండ్రెడ్ .
అవునా . ఫార్టీ నైన్ . షర్ట్స్, షార్ట్ అని చెప్పి చెప్పారు. ఉన్నాయా షాపింగ్ చేసావా. అవునా ఏంగోన్నార్ మరి. మత్త న వందు వె లోవళగ ఓ ఓకే మంచిగా ఉన్నాయా.
హ్మ్ బాయ్ వెన్ని
నువ్వేం కొనుకోలేదా మరి
డబ్బులు లేవే
హ్మ్ హు హు సరే సరే
హ్మ్ స్వట్ పోలే హలో పోదాం అనుకున్నాము ఇంకా అడికి
హేలో హే లో హరిషిత వినిపిస్తుందా
నా వాయిస్ నీక్ వినిపిస్తుందా
ఆ నీ వాయిస్ కట్ అయింది కాసేపు
ఇప్పుడు వినిపిస్తుందా
ఎస్ వినిపిస్తోంది
హ్మ్
మరేం తినలేద అయితే
ఏం తిన్నాను జ్యూస్ సపోటా జ్యూస్ తాగా మదన్ పల్లి లో ఒక జ్యూస్ షాప్ బాగుంటుంది అక్కడ జ్యూసెస్ బాగా
ఎక్కడ ఏం చేస్తార్ ఎలా
ఆ అవున్
ఓకే ఓకే అక్కడే ఒక మేకప్ ఆర్టిస్ట్ కూడా ఉంటది
అవునా
ఇక్కడికిొచ్చే గెస్ట్ అందరికి ఆవిడచేస్తదని అని చెప్పి టాక్
పోయబ్ అవునా
హ్మ్
జ్యూసెస్ అన్నిీ బాగుంటాయి డ్రాగన్ జూస్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి సపోటా జ్యూస్ ఒకటి తాగేసి వచ్చాం
ఓకే బదిరి నరసింహస్వామి ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటా ఊరేగింపు
హ్మ్
హ్మ్మ్ అందరి ష్ స్నాప్స్ వెళ్ళిన వాళ్ళవి
నరసింహస్వామ్ ఉరుసుక్య
ఆ జాతర ఆ
వెళ్ళాదా మనం కూడా ఎప్పుడైనా కదిలి
మ్
మీరు ఎళ్లేసి ఒచ్చారా ఎప్పుడైనా కదిరికి
లేదు మొన్న భార్గవి వెళ్లొచ్చింది
ఆ వాళ్ళ రూమ్మేట్స్ వెళ్లేసి వచ్చింద్ కదా మైదు నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు
నేను అశో అయిపోయాక
ఆషు అపోయాక ఆషుక్ ఇంటి ఇంటి ఇంటికి పోతావా
ఎస్
ఎందుక్ పెట్టావేనువ్వు ఆరు వందలు
కట్టకపోతే ఊరుకోకుండా ఇంటి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఇరిటేట్ చేసినందుకు కట్టా
స్టాల్ పెడదామా
ఏం స్టాల్
ఏదో ఒకటి స్టాల్ పానీపూరిదైనా పర్వాలేదు
ఆ ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయి ఉంటాయి స్టాల్స్ కి ఎళ్ళి అక్కడ ఎన్పీఎన్ బ్లాక్ లో కనుక్కొనీ ఏం లేవు కను కొని అప్పుడు ఒకటి పెట్టాలి
అవునా ఓ పానీ అందరు పానీ పూరి కూడా పెట్టకూడదా
ఆహా అంటే ఎప్పుడూ నువ్వు ఒకటి ఆళ్ళు ఒకటి పెట్టీ ఇద్దరికి ప్ప్రైస్ డిఫరెన్స్ వచ్చి అలా గొడవలు అవుతాయి కదా ఒకళ్ పానీపూరి పెడితే ఒకళ్ళు ఇంకేదైనా స్వీట్ లైక్ చాక్లెట్ రేపర్స్ పెడతారుగా
మ్
లాంటివి ఒకళ్ళు జూస్ ఎస్ ఒకళ్ళు వాటర్ బాటిల్ ఇంకా వాటర్ మిల్క్ ఐస్క్రీమ్
మ్ హ్
అందరు తీసుకెళ్ళి తినడానికి ఈజీగా ఉండాలి పని అయిపోవాలి
అక్కడ అన్ని రేట్ల్ ప్లే
అన్ని రేట్ ఎక్కువే పెడతారు. ఫిఫ్టీ ఇంకా అక్కడ మళ్ళా కూపన్స్ అన్ పెడతారు.
హహ్ ఏంటిదియ్
అంటే నువ్వు ఒక ఒక బూత్ పెట్టారు. లాస్ట్ టైం అయితే దాని దగ్గర ఫోటో దిగి. వాళ్ళని మెన్షన్ చేసి ఇన్స్టా స్టోరీ పెడితే పైసలు ఇస్తామనేసి.
ఓ హొ ఎన్ని పైసల్ ఇస్తారు.
ట్వంటీ ఫైవ్ అనుకుంటా.
వాళ్ళకే లాస్ కదా
యామో ఎవరికి తెలుసు. వాళ్ళు దేంట్లో నించి పెట్టారో. మేబి ఏదో వర్క్ అవడం కోసం. వీళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుని ఉండొచ్చుగా రోజు. హ్మ్ అంతే అలాగా అట్రాక్ట్ చేయడానికి మనుషుల్ని. ఆ స్టాల్స్ దగ్గర్ రాడానికి.
ఓకే పక్కనే ఇంకా ఏదైనా ఉందేమో ట్వంటీ ఫ్ పైకి ఏమైనా. సయితు సౌ సౌండ్దగి.
హ్మ్ గేమ్స్ ఎవరైనా పెడితే బాగుంటుంది. లైక్ ఒక లెమన్ పైన స్పూన్ నిలబ్. చిచి. కాయిన్ నిలబెట్టడము.
ఆ వాటర్ పెట్టి కింద గ్లాస్లో కాయిన్ వేయ్టం
కప్స్ అన్ని పెట్టేసి. ఒక ఫామ్ లో అరేంజ్ చేసి. మళ్ళీ ఇంకొక ఫామ్ లో అరేంజ్ చేయడం. ఇంకా లైక్ ఉహ్మ్ డిల్స్ లో అట్లా చూస్తా ఉంటాం గద. బాటిల్స్, స్ప్రైట్ ఒకటి థమ్స్ప్ ఒకటి అలా. ఒక దాని పైన ఒకటి పెట్టి. కరెక్ట్ ఆర్డర్ని గెస్ చేయడము. హ్మ్ అవి ఎగ్జైటింగ్ గా ఉంటాయి.
ఉమ్ బావుంటుంది.
హ్మ్ ఎవరు తక్కువ అంటే. ఒక నలుగుర్ని కలిపి తీసుకొచ్చి పెట్టేసి. ఆర్డర్ మార్చేసి ఎవరు ఫాస్ట్ గా చేస్తుంటే. వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. పార్టిసిపేషన్ కింతా తీసుకున్నాం అనుకో. ఆ నలుగురు ఇచ్చిన దాంట్లో సగం తీస్ కెల్లీ ప్రైజ్ విన్నర్కి చేయ్చ్
హ్మ్ లేకపోతే వాళ్ళెంత్ ఏంత గట్టలో అంత అమౌంట్ వాళ్ళకే ఇచ్చేస్తేదే కూడా సరిపోతుంది.
అప్పుడు నీకేమొస్తుంది.
మ్మ్ అయితే వాళ్ళు ఎంత్ ఇచ్చారో. అందులో హాఫ్ అమౌంట్ మనకి హాఫ్ ఆమన్ట్ వాళ్ళకి
ఫోర్ మెంబర్స్కి పెట్టినావ్ అనుకో.
మ్
ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఎయిటీ రూపీసు. ఫోర్టీ రూపీస్కి ఏదైనా వ ఇచ్చ ఒక గిఫ్ట్ లేదంటే చాక్లెట్ అలా పెట్. కొట్టావనుకు ప్రైస్ తెలినీకుండా చిన్న ప్యాకేజింగ్ లాగా వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉంటది కదా. ఇంకా థర్టీకే వచ్చేది ఏదైనా చూడ్డానికి క్యూట్ గా అనిపించేవి. ఆర్డర్ పెట్టేస్తే తెచ్చి పెట్టుకుంటే అట్లా ఏది గెలిస్తే అదే ఇస్తాం అంతే కదా.
అంతే.
వాళ్ళు ఇచ్చిన దానికన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తది వాళ్ళకి.
మ్
మ్ బిజీనెస్. ఇంటూ ఈ గ్యాప్ లో మదనపల్లి వెళ్ళిపోయి వచ్చేసావు కూడానా.
ఆ
మ్ బైకా
ఉమ్ బైకే.
ఎవర్కి వద్దులే.
వాళ్దే ఉండింది ఉంది అదే.
ఉమ్హ ఇప్పుడు మరి తినడానికి ఎప్పుడు వెళ్తావు
ఏం తిండానికి
భోజనం చేయడానికి సారీ, రాత్రి డిన్నర్ ఆ భోజనమే.
భోజనం ఎనిమిదికి వెళ్తాను.
ఎనిమిది మీరు టైమ్ ఎంత అయిందొ తెలుసా ఇప్పుడు.
ఎయిట్ ఫార్టీ.
ఇంకా తొమ్మిది నిమిషాలు మాత్రమే ఉంది ఎనిమిదికి.
హమ్
హూమ్ ఈ రోజు మనకి ఏమైనా ఆయన వర్క్ ఇచ్చారా ఆయన ఎందుకు ఏ టాస్క్ ఇవ్వట్లేదు. ఇంకేదన్న ఇచ్చుండొచ్చుగా.
మన వెనకాల ఉన్న వాళ్ళకి ఏదో చెప్. చెప్పాడు కదా ఆయన చేసి ఆ మీది. ఇక్కడే కన్న ఖాళీగా ఉంటే. ఇది చెయ్యండి అని చెప్తా అని అన్నాడు కదా
వాళ్ళకి ఒక ఎల్ఈడి ఆన్ అవ్వాలి తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి ఒకదాని తర్వాత ఒకటి ఆన్ అయ్యి ఒకటి ఆన్ అయి ఆఫ్ అవ్వాలి తర్వాత ఇంకొకటి ఆన్ అయ్యి ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఏదో చెప్పాడు ఒకదాని తర్వాత ఒకటి ఆన్ అవ్వాలి అని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఆఫ్ అవ్వాలి
హూ చేద్దాంలే
హూ ఇంకా మనము బోర్డు పెట్టినప్పుడు మనకి అఔట్పుట్ సరిగ్గా రాలేదు కదా ఒకటి ఫెయిల్డ్ అని వచ్చింది అలా వచ్చినప్పుడు కూడా నీకు అవుట్పుట్ వచ్చింది చూడు అది ఎందుకు వచ్చిందంటే వేరే వాళ్ళ ఎవరో ఆల్రెడీ బోర్డు పని చేసినంటారు కదా దాని వల్ల వచ్చిందంట డంంప్ అవ్వాలంటే ఏమో చెయ్యాలి అది నవ్యాకి తెలుసు నవ్యాకి చెప్పాడుయన
అడుగుదాంలే
రేపు అడుగుదాం నవ్యాని రేపు మళ్ళా చేస్తా తం కదా ఇంకా మనం దాన్ని ఫోటో తీసుకోలేదు అయండ్ లాస్ట్ డే చెప్తే చాక్లెట్ ఇస్తా అన్నాడు
ఆ అవునవును అది తీసుకోవాలి
హూ తీసుకొని అతని పట్టి పట్టాలి
పడదాం టెన్ మినిట్స్ అయిపోయింది
అవునా ఓకే అయితే
బయ్